ఆ
ఆ చెప్పురా ఇంగా ఏం చేస్తాన్నరా వంట అయిందా
అయింది అక్క పప్పు
పప్పు వండిల్లా ఉహు సరే రా మరి బుక్స్ గిట్లా తీసుకున్నావా
మీది ఏం కర్రీ
మాద అక్క ఈ మాదార ఇవాల ఆ వాళ్ళక అక్క అక్క అని అట్ల అలవాటు అయింది అయితే మాది ఇవాళా అయితే ఏంది ఎగ్గు మమ్మీ పోయింది కదా హాస్టల్ కు ఇగా ఎగ్ వండిన
ఎప్పుడు పోయింది
పొద్దున్నే తోలొచ్చిన
ఉహు
తోలొచ్చి ఇటు వచ్చింది ఆ అన్నిీ పట్టుకపోయింది తోలొచ్చిన ఉండు రెండు రోజులంటే ఇగ మా టీచర్ ఫోన్ చేస్తాది కోప్పడుతాది అన్ని పోయింది కు కూ.
ఉ
ఆ మళ్ళా ఏవన్నా అంటారు ఇప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ కదా మళ్ళీ నేను అటు ఇటు నన్ను పర్సెంటేజ్ తీసి నన్ను రెండో ర్యాంక్ కో లేతరు మార్కులు వచ్చినా అంటే పా ఆ అటెండెన్స్ కూడా చెక్ చేస్తారు అన్నట్టు
అవును
అన్ని ఇగ ఉండమంటే ఉండకుండా పోయింది తేగేసుకోని రెండు రోజులు ఉండే అంటే కూడా ఉండాలే
మంచిదే పోంప్ పామ్ పో పో పోతానే పంపాలే
ఆ పంపినా ఇగ కాకపోతే మళ్ళీ ఓ రెండు రోజులు ఆగి పోయి చూసి వస్తే దానికి కొంచం నిమ్మతు పొద్దున్నే ఇగ పంపి ఇగ తొమ్మిదింటికి కదా అని ఇగ పంపి వచ్చిన ఇటు
ఆ.
ఉ అట్లా చింతపండు ఉన్నాక చింతపండు ఎందుకు తెప్పించిండు రా మళ్ళా సారు
మళ్ళా వచ్చిండా
ఆ ఇప్పుడే వచ్చింది రెండు వచ్చినాయ్ ఇది నల్లగా ఉన్నది ఇదే ఓడుత లేదు రా అంటే మళ్ళా దే అది ఎర్రగానే ఉన్నదిలే గాని ఓడవద్దా ఒకటోది వేపియిలే రెండు వేపించిండు
అది కర్రెగా ఉన్నది అంటే వేపిచిండేమో
ఓ మరి కర్రగా ఉన్నది అంతా ఏం చేస్తాడు హ్మ్.
పన్నెండు వేలు దాకా ఉంది
ఇగ కర్రగా ఉన్న ఏం చేసిన ఎర్రగా కాదు అది ఏం చేసిన మనం వేస్ట్ అది ఇగ అంతే
కష్టమర్లు తీసుకుంటా లేరు అట్టా నల్లగా ఉన్నది అంటారు అట్టా.
అవునా.
ఆ.
హ్మ్ ఏమో ఇగ అవును మొన్న నేను జేస్తా ఉంటే చూసి. న కదా నల్లగానేఉంది. అదే సరే లే దానికి అప్లై చేసిన వారా.
దేనికి అక్క.
మొన్న అదే గా జాబ్ సి.
ఇచ్చినా గానీ అది అంత అంత మాత్రమే అట్టా కా. వస్తాది అన్నా కాన్ఫిడెన్స్ లేదటా.
మరి ఎందుకు ఇచ్చిండు అట్టా పన్ని లేక పె.
గట్లా ఇచ్చిలు అట్టా ఉత్తగా ఏదో ఇగ ఖాళీగా లేకుండా.
వున్ అంటే ఇట్లా డబ్బులు అంటే.
వస్తే వచ్చు గానీ లాస్ట్ గాని మని అడుగుతారు కావచ్చు అక్క. పులు కూడా .
సెటిల్ అయితే.
ఆ.
రెండింటికి చేసిన మా ఆయా కూ దీనికి రెండింటికి చేసుకోవచ్చు అట్టా రెండు వేర్వేరు చేయాలి అట్టా.
ఆహా.
నువ్వు అట్లా చేసినావా ఇట్లా చేసి.
ఒక్కదానికే చేసిన నా స్టడీని బట్టినట్టా టీచర్ గానే.
టీచర్ కి ఇంటరే కదా రా నువ్వు ఇంటర్ చదువుకున్నావు గా.
అదే దానికే చేసిన.
ఆయద్ జయలే
ఆయ్యట్టు
టెన్త్ తోర్ జయిచ్చటా ఆయా,
ఏమైగా దానికి ఒక్కదా చేసినా చూద్దం లే కావచ్చు.
నేను రెండింటికింటే అది వయినాక ఈయనకు తెలిసిన వాళ్ళ, ఈయనతో చదువుకున్న అమ్మాయి ఉందట అయితే రెండింటికి చేసి నను. దానికి ఆల్రెడీ ఇంటర్ అంటే దీను చేస్తాను టెన్త్ తోర్ దానికి కూడా చేయంటారు రెండి డిఏస్ందాఅటా,
ఆహా
అంటే సపరే సపరేట్ ఫ్యామ్ ఇవాలంట మళ్ళ అన్ని సపరేట్ ఇ్వాల అమాట,
నాదే వేర్ వేరు,
ఆ కులం ఇంకా మంది ఇచ్చినాం గాని రెసిడెంట్ సర్టిఫికెట్ ఒకవేళ ఫోన్ చేస్తారు ఇయ్యల్సి ఉంటుందని చెప్పిలాట.
ఆ సేమ్ అదే,
నువ్వు ఇచ్చిన మరి క్యాష్ట్ ఇన్కమ్.
ఇచ్చిన ఇచ్చిన
మరి రెసిడెన్స్,
అది కూడా ఇచ్చనా,
అంతేనా అన్ని రెడీగానే ఉన్నాయయి నియ్యి. సరే నేమ ఇ చేయనైతే చేసినా, నమ్మకం లేదు అందకు నైంటీ నైన్ ఫైవ నైన్, పడుస లేదా నమ్మకం ఏవ అదృష్టం చెప్పలేంగా, అందుకే ఎచ్చి చేశ్న సరేరా వాళ్ళు నిన్నటి నుంచి ఫోన్ చేత్తాల్ కాదురా అమ్మాయ్ రాలేదా అమ్మాయ్ రాలేదా అని మా వోళ్ళు
హహ్ మొన్నాకక్క ఓన్ చేసింది అని ఇగ్ ఏంటి ఇక్కాంటబె పిల్లలే ఫోన్ అక్క ఉంచరూ
అదే అదే మరిప్పుడ్ చేయమననా కొసేపైనంక
ఆ చేయమను
ఆ మామూలు నార్మల్ కాల్ చేత్తారు తర్వాత్ జేయమంట
ఆ
అ సరేరా మరి చెప్పు ఇంకా
మానస ఫోన్ చెత్తందక్క
ఆ ఓ పన్ జేయ్ నేను అంటే మామూలుగా నేనా ఏదనా పన్ ఉందంటావా
ఏమ్మో తెల్వదు
నా ఫోన్ కట్ జేయకు ఆ ఫోన్ ఎత్తు నేను మములు ఇటు మాట్లాడుతా అంట
బ
కట్టయింద్ ఆగు చేయకకిగ చేయక్ నితో సార్ కూడా చేసిండు సార్ జే దే ఆ సార్ జేత్తే ఇగ సారేస్ కాల్ కట్ జేష్నా సార్కు తెలుసు నేనిద్ జేసేది మొన్న చెప్ ప్పిన చెప్తే ఇగా ఆజ్ పర్లేదలే కల్ప్ కల్పన అన్నాడు సార్ నేన్ ఇట్లా అంటే పర్లేదు లే కల్పన అన్నాడు ఉహ్ చేశి మొన్న చేసినా మొన్న చెప్పిన గిట్ల గిట్ల సారని ఊకే చెవుల్లో పెట్టుకుంటాన గదా పెట్టుకుంటాంటే అడిగిండు అడి అడిగితే చెప్ ఇగ ఇదంతా మనం మాట్లాడేది గాదులే ఫోన్ లో తర్వాత్ జెప్త అహ్ నీకో విషయం తెలుసా సార్ గ్గూడా చేష్నా అది చెేమన్నడు సార్ గ్గూడా ఓపెన్ చేసిన అహ్హ్హ్ చేత్ త్త అన్నడు మర్ నేనేం జేయలరా శెప్పంగనే చేతి చేష్ణ ఇంగ రాలేదట
దు చెక్కలే
ఉమ్ గదే మ హ్ చెప్పు ఇంకా
ఏం లేదక్కా అ ఆడపో కొన్లే ఇంకా ఇయ్యాలనే గద వోయింది
ఆహ్ అదే అంటే వాళ్ళే ఇత్తరా అన్ని
అన్నే వాల్ టెస్ట్ బుక్స్ అళ్ళిత్తర్ నోడ్ బుక్స్ మల్ల కొనుక్కోవాళ్ళ
నోట్బుక్స్ మనకాన్నేగా
అ
ఉ సరే తీసుకోరాదు సాయంత్రం
పొయినా సరే మన దగ్గర దొరకలే నోట్ బుక్స్
అంటే రఫ్ఫా
పని లేవు
ఇప్పుడు అన్నీ ఉన్నాయిరా
అదే చూడాలే టెస్ట్ ను చి
ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి
ఆ ాా
నేను ఫోన్ చేసి చెప్పినా బాస్కెట్లు అన్ని పెద్ద బాస్కెట్లు అయిపోయినాయి ఇ
బ్యాగులు తెప్పే బ్యాగ్స్ తెప్పియమన పెనవ్
చెప్పినా బ్యాగ్స్
చెతారయా ఎత్తా అబ్బా అది ఇప్పుడిది కాదు ఎప్పడిదో ఇప్పుడుస ను్వేశ అక్క
ఏంటిదా డిస్టర్బెన్సు
ఆ ఏంలే
ఆ అయితే చెప్పిన ప్లాస్టిక్ కంపాక్స్ లున్ను ఇది తీసుకురాండి సార్ చెప్పండి పెన్నులు కూడా అయిపోయినాయి టూ టైమ్స్ ఐదు రూపాయల బాపతి
బాస్కెట్స్ బ్యాగ్స్ తేమ్మాని చెప్పక్క కొంచెం పెద్దయి
అవే చెప్పినా అదే చెప్పినా నిన్న చెప్తే సరే కల్పన అన్నాడు పెన్నులు కూడా అయిపోయినాయి చెప్పినా చాక్మార్లు లేవు చెప్పినా ఆ నోట్బుక్లు కొంచెం పెద్ద క్లాస్ పిల్లలు ఇంకొంచం లావుయి కావాలంట అల్ పేజెస్ ఎక్కువ ఉన్నాయి
నోట్ బుక్స్ ఎన్నాంటే ఇప్పుడు బుట్టలు తీసుకొచ్చి చూడు అలా సాగాంనికి బోవు అవి వేస్ట్టు
ఆ అవి వేస్ట్ అసలు అప్పుడే బాస్కెట్లు ఇవ్వే తెప్పిత్తే అయిపోవ్ క్లాత్ యి
పెట్టారు కానీ ఇప్పుడు మనం పెట్టుకునే కూడా యూజీ ఉంటది అవి వాడి బదలు ఇంకా ఏమన్నా తెప్పించుకున్నది బెటర్
బ్యాగులు తెప్పియమని చెప్పిన నిన్న. ఫోన్ చేసిండు ఏమేమి అయిపోయినయి కల్పన అని పెన్నులు మొత్తం అయిపోయినాయి బ్లూ దాదాపుగా ఐదు రూపా రూపాల బాపది పది రూపాయలు అంటే కొన్ని కొన్నీ ప్లాస్టిక్ కంపక్స్లు చెప్పిన స్టీల్ ఉన్నాయి
ఆ అవే ప్లాస్టిక్ ఏ
ఆ చెప్పిన చెప్పిన సరే కల్పన అన్నది చెప్పినా ఇంకా ఇంకా ఏమున్నాయి నోట్బుక్లు చెప్పినా ఏపర్ బాపతి నోట్బుక్లు చెప్పినా గంతే ఇగ ప్రస్తుతాని కైతే గా స్టాకే
న స్లేట్ దేచ్ ఇచ్చిన కూడా అక్క స్లేటు వాపస్ ఇస్తా ఎందుకంటే అది బ్యాగ్లకే పెద్దగా ఉంది బ్యాగ్ జిబ్బ పట్టర్లేదు
అది చిన్నది తీసుకపోరాదు
తీసు కానా ఫిఫ్టీ రూపీస్ ది ఆల్రెడీ రెండు ఉన్నాయి స్లేట్స్
ఆ మరి ఇంక తెచ్చీ ఇడే రాదు తీసుకొచ్చి ఇడ వేసి ఇంక ఏమన్నా తీసుకపోతే త నోట్స్లు తీసుకుంటావా
ఇగ రేప్ ఆ అదేగా ముందుగా అచ్చేటప్పుడు తీసుకత
ఆ తీసుకురా ప్లేల్ట్ కూడా తేమ్మన్నా అయిపోయినాయి అవి ఒక నాలుగు ఇవ ఒక నాలుగే ఉన్నాయి పాడ్స్ గూడా ఈ వీటి బాబా దగ గురించి ఇట్లా చెక్క అడుగుతాళ్ళు ఇవి గూడా ఒక ఐదారే ఉన్నయి చెప్పిన ఇవి గూడా మరి ఇదో ఇంకా నడు ఇంక ఉన్నది నడుతుది చెప్పాలంటే మంచిగానే నడుస్తంది నడుస్తాది అందుకు తెమ్మనా నడవదంటావా ఇంక ఇప్పుడే ఎవరు చా చనా మంది తీసుకోలే ఇంకా
నడుస్తానే వస్తది ఇప్పుడే గదా స్టార్ట్ ఇంకా ఒక రెండు ఒక నెల దాక ఇగా కొంచెం
చెప్పిన నిన్ననే సరే రా
ఉ
అమ్మ వాళ్ళు ఎటు ఉన్నారు ఇంట్లోనే ఉందా అమ్మ
ఇలా అమ్మ మ్యారేజ్ పోయిన దాక్క ఇలా మ్యారేజ్ ఉండే చుట్టూలది
ఆ నాకు గూడా ఇయ్యాల మా ఊర్లో రెడ్డీసే గాని మరీ మరీ పిలిచిపోయిలరా ఇగా కాకపోతే సార్ ఇవ్వడే ఎట్లయినా ఫస్ట్ ఎ చెప్పిండు మూడు రోజులు కంప్లీట్ అయినయి అని ఇవ్వడు అని ఇగా సార్ని అడగను గూడా అడగలే లీవ్ ఇస్తారా సార్ డబ్బులు పెడి
అవును
మ్ ఏమో ఇగా అందుకే ఊకున్నా
నువ్వు ఫస్ట్ టైమ్ కూడా తీసుకపోతే ఇచ్చేటోడు గాని ఫస్ట్ టైమ్ గూడా అనాయి కాబట్టి అట్లా ఇంకా మద్యలో మద్యలో తీసుకో కొంటే ఎం కాక పో
ఎం కాకపో అందు
నన్నే అంతే ఫస్ట్ నిన్నన్నా అనే కదా ఎవరినైనా అంతే ఇప్పుడు నేను తీసుకున్నా కూడా అట్లానే అంటాడు
ఉమ్ ఏ ఎవరినైనా అంతే సారానేక ఏం లేదు మూడు మామలుగా మూడు నాలుగు నాలుగు ఇయ్యడు పోన్నెలా ఒక రోజు ఎక్కువ గాబట్టి నాలుగు ఇచ్చింది గాని ఈ నెల మూడే నాక్ తెలిసి ఇగా అది కట్ చేయడు అనుకుంటానా కట్ చేస్తాడ అంటావా ఎమౌంట్
ఇగా చెప్పాలేం ఇయ్యిచ్ మీ ఒక్కొక్కసారి కట్ చేయడు ఒక్కొక్కసారి కట్ చేస్తాడుగా
ఇప్పుడు నీయి కూడా మూడు అయినయి గదా
నా మూడైనా అంటే రెండు లీవ్ లో కింద పోతే ఒకటి ఎక్స్ట్రా
ఆ ఒకటి ఎక్స్ట్రా అదే రెండు లీవుల కింద పోతే ఒకటి ఎక్స్ట్రా అదే నా అది గూడా ఒకటి ఎక్స్ట్రా రెండు లివ్ లో కట్ చేస్తడా కట్ చేయడా అని తెలివదు చూద్దాం
ఉ
ఉ సరే రా ఇంకా ఇం పప్పు వొండి అన్నావు కదా కూర
ఆ అవున అక్కా
మరి టాబ్లెట్లు ఏమైనా ఉంటే మధ్యాహ్నం ఎ సుకోని రా టాబ్లెట్లు ఎసుకోని కొద్ది సేపు జెత్ ఎందు ఏదన్న ఉంటే అడైతే అన్ని చూసి వోచ్చిన అన్ని ఉన్నాయి ఏ వన్నా చేసేది ఉంటే చే అక్కడ అన్ని ఉన్నాయి పప్పులు గిట్ల అన్ని చూసినా ఇడా గూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఓ నాలుగు నాలుగు
ఇక అనుప్పుడ ఎక్కువ వేయను ఇక అవి కొన్నయి కొన్ని సార్లు మాంస వేసింది మాంసా కూని చేస్తాను ఒకసారి పా అయిపోనాంక చేత్త
చెయి అ అమ్మాయికి చెయను చేేసిందా
హా
ఉంటాం ర